నమస్కారం
నమస్కారం అండి ఆ బాగున్నారండి మీరు ఎలా ఉన్నారండి
అద్భుతంగా ఉన్నాం సార్ మీ ఆరోగ్యం ఎలా ఉన్నా సార్
చాలా బాగున్నాయిన్నా అండి
ఇంకా ఇంక ఏం చేస్తారు సార్ ఈ రోజు ఏం చేశారు ఏంటిది ఎలా గడిచిపోయింది మీ రోజు
ఏమి లేదు మార్నింగ్ టైమ్ లో లేసినా అండి మార్నింగ్ టైమ్ లేస్ సి నైన్ ఓ క్లాక్ లేసి బ్రష్ చేసి ఆ టిఫిన్ ఉండే టిఫిన్ చేసినాం టిఫిన్ చేసేసి కుచింగ్ చేసిన తర్వాత కొంచెం బయట వర్క్ ఉందే మార్కెట్ పోయేది అ మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చేది ఉండే కూరగాయలు తీసుకొచ్చినాం కూరగాయలు తెచ్చి ఇంట్ల ఇచ్చినాం ఇచ్చన తర్వాత ఏం చేసింది మళ్ళా వంట అయింది తిన్నాం ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందండి కూరగాయలు కూరగాయలు బాగా రేట్లు ఉన్నాయి కదండి
ఎంతున్నా సార్ కూరగాయలు చెప్పగలుగుతారా సార్
ట టమాటాలు అయితే యాభై రూపాయలు కిలో నడుస్తున్నా టమాటా
సార్ మీరు ఎక్కువ సార్ మీ మీ ఇంట్లో మీరు ఎక్కువ ఏ వంట చేస్తారు సార్
ఎక్కువ అంటే చూడండి చిక్కుడుకాయ ఉన్నది ఉమ్ బెండకాయ
అ
హ్మ్ ఆ ఆమనా అది ఏమంట పాలకూర పాలకూర తోటకూర
చిక్కుడు చిక్కుడుకాయ బెండకాయ మరియు పాలకూర తోటకూర అంటే నాలుగు
ఆ పాలకూర లేదు పాలకూర కాదు తోటకూర పాలకూర కాదు ఎక్కువ తేను పాలకూర తోటాకూర తెస్తా
తోటకూర తెస్తారా
చి చిన్నకుంటుంది దాన్ని ఏమ తోటకూరే అంటారు కదా
అవును సార్ చిన్నకున్నా సార్ చిన్న ఆక్ కుల్లో సార్ చిన్నకులే తోటకూర తేవడానికి గలా ప్రత్యేకత కారణం ఏంటి చెప్పగలుగుతారా సార్ ఏమన్నా
ఏం లేదు అది అనేది మంచిగుంటది కొంచం పప్ ప్పు ఎసి మంచిగా ముద్ద తీేసి తయర్ దాంతోనే ఏంది నేను ఎక్కువ శాతం ఏమి చేస్తాను అంటే దాంతోని పె పెరుగుసుకుని తింటా ఏక్ నంబర్ జబరదస్తు ఉంటయి పరుగేసుకుని తిం ఎసుకొని దింటే ఉ ఆ అందుకోసమానీ నేన్ తోటకూర తీసకత్త ఇప్పుడు బెండకాయా ఉన్నాయి బెండకాయా కూడా తీసుకస్త దానికి కూడా ఏంది పప్ పన్న పెరుగన్న వేసుకు తింటే మస్తు జబర్దస్స్తు ఉంటాయి
ఆహా ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్యూ సార్ నా కూరగాయలలో ఎక్కువ అంటే నేను తినేది క్యాబేజీ ఎక్కువ తిన్నాన్ కాలీఫ్లవర్ ఎక్కువ తింటాను సార్ కాలీఫ్లవర్ మరి కాకరకాయ ఎక్కువగా ఇస్త చపాతి తింటాను సార్
ఆయిల్ చాలా పర్వాలేదు బాగుం టది కాకరకాయ్
ఉమ్ కాకరకాయ అంటే ఆ కాకరకాయ అద్భుతంగా తింటారు సార్ కాని కాకరకాయ ఓన్లీ అంటే నాకు పులుసు నచ్చదు సార్ పులుసు నచ్చదు మా అమ్మ జేస్తది ఏంటిదంటే చేదు అనేది పోయేటట్టు కాకరకాయలో కొబ్బరి ఆ తురుము కొబ్బరి కొబ్బరిది ఉంటదిగా సార్ కొబ్బరి పొడి పొడి ఆ కొబ్బరి పొడి యేస్తరు సార్ అది యేసి చేస్తరు నాకు చానా నచ్చుతది సార్ అంటే నేను ఎక్కడనా వేరే దగ్గర
మరి అది దాంది తీయపండు రాదా తీయగా రాదాండి
తీయగ అంటే మొ త్తం ఇయ్యడు సార్ ఒక కొంచెం ఒక మోతాదు మందం అంటే అంటే తక్కువ మొత్తం మొత్తం అవకారం ఉండ ఆ కొంచం బాగా అవకారం ఉండకుండా జేస్తరు సార్ అంటే ఇప్పుడు దాంట్లో దాంట్లో దాంట్లో ఏమైతదంటే ఎక్కువ చేస్తే మనకు అదైతది గదా సార్ మనకు
ఎన్నిమ్
ఆయ్ తీయ తీయగా అయితది సార్ ఎక్కువ చేస్తే మనకి తీయగా అయితది గదా సార్
అవును
అందుకని ఎక్కువ ఎయ్యరు సార్ తక్కువ మోతాదులో యేసి చేస్తరు చానా అద్భుతంగా ఉంటది సార్ ఇప్పుడు మీరు మీరు చెప్పండి సార్
చికెన్ మటన్ మరి తింటారా సార్
అంటే నాన్ వెజ్ లో ఇష్టమైంది ఏంటిది అని అడుగుతున్నారా సార్ సార్ నాన్ సార్ నాన్ వెజ్ లో నేను ఎక్కువ ఇష్టపడి తినేది వచ్చేసి కోడిగుడ్డు టమాటా సార్ దాని తర్వాత ఇగ మటన్ సార్
చాలా మటన్ల అన్ని ఇష్టమేనా అంటే దాని కాళ్ళు తలకాయలు అన్ని కాళి తలకాయ కూడా తింటారు కదా మటన్లా కాళ్ళు తలకాయలు కూడా తింటారు గదా అది గూడా ఇష్టమా అంటున్న
ఆ నేను తింట సార్ నేను సార్ సార్ నేను మాంసాహారంలో తినన్ ఏది లేదు సార్ అన్ని తింటాన్ సార్ మాంసా హారంలో అంటే ఇది తినను ఇది తినను అది తినను ఇది ఇది నాకు పడదు అది నాకు పడదు అని ఏం లేదు సార్ నేను ప్రతి ఒక్కటి నేను తింటాను సార్ నేను
చాలా బాగుంది చాలా బాగుంది అట్లనే ఒంటికి కూడా గట్ గట్టిగుంటది గదండి ఆ
ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను తింటాను సార్ ప్రతి ఒక్కటి నేను తింటాను నేను తిన అందరు తింటారు సార్
అందరు లేదు అదిగిది ఇట్లా చికెనే దింటరు మటన్ దినం చికెన్ తింటాం మటన్ దినే ఇట్లా ఏమన్నా అన్న
ఎదుటోనికి చెప్తా నేనింకా యాలకాయ్ ఉండాలటగా అక్కి అక్కి అంటరట్లనే చెప్పండి సార్ ఆ సార్ కొంచము ఆ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్
ఉమ్ అవునండి చెప్పండి ఇంకా విశేషాలు ఏమున్నయి ఏంది ఈ వాళ్ళ భో జనంమైందా లంచ్ది లంచ్ లో చేసింద్ర లేదా
సార్
లంచ్ లో భోజనం చేసిండ్ర లేదా
ఆహ అయినా సార్ అయినా సార్
ఇవారా ఏం తెచ్చిందండి మార్కెట్ మీరే పోతారా మీ డాడీ అని ఎవరనా పోతారా
సార్ మేమే వెళ్తాం సార్ మార్కెట్ కు ఈ రోజు చూడండి సార్ మనకు మార్కెట్ నుంచిళ్ళ మేము వచ్చేసి రొయ్యాల అనే తేవ్డం జరిగింది సార్ ఈ రోజు మేము రొయ్యలు తిన్నాం సార్ రొయ్యలు రొయ్య రొయ్యలు మరియు టమాటో సార్
అ చ రొయ్యలాం అంటే అవి మన చిన్నగుంటై ఎండి ఉ
ఆ ఎండి రొయ్యాల్ అవే సార్ చిన్ ఆ అవే సార్ అవే సార్ చిన్నై ఎండి రొయ్యాల్ ఆవే తిన్నాం సార్ మేము అది తినడం అనేది జరిగింది సార్ ఈ రోజు
అది కూడా చాలా బాగుంటది బాడీకి అది కూడా హెల్దీ ఫుడ్డే
అద్భుతంగా ఉంటంది సార్ అద్భుతంగా ఉంటంది సార్ చానా బాగుంటుంది.
ఆ రొయ్యలు అప్ ఎప్పుడు తినేది అది ఇప్పుడు కాదు మినిమం ఒక నా పెళ్లి కాకముందు మ్యారేజ్ కాకముందు తిన్నది నేను అప్పట్లా లేదన్నా ఓ పది సంవత్సరాలు కిన్నది తిన్నది రొయ్యేలు అనేది అప్పన్ మా డాడీ తీసుకొస్తా ఉండే అప్ ఇప్పుడు తింటూండయి ఇప్పుడు అతే నేను ఇప్పుడు వరకు రొయ్యాల్ తెలేయండి. రొయ్య ఎప్పుడు లేదు రొయ్య తేనేదలేదు తెత్తే చికెన్, మటన్, ఉమ్ కూరగాయలు
ఆ
అవే ఆ రొయ్యాల అయితే తెలియ ఏప్పుడు తేలే
బా తక్కువనా
బాగా తక్కువ అంటే తక్కువనే కద నేను రొయ్యాల అయితే ఇప్పుడు వరకు ఎక్కువ శాతం తేలేదు నేను నాకే పోదు రొయ్యాల అట్లా అని మీ అయితే మీరైతే అన్నీ తింటార చెప్పండి
అంటే వేరేటి తిినలే అని చెప్పండి
వేరే తిన్నాయం అండి రొయ్యలు బొమ్ బొమ్ముడు అప్పుడు తిన్నాగాని బాగా రోజు మినిమం కొన్ని సంవత్సరాల కింద తిన్నది ఒక ఆరు ఏడు సంవత్సరాల కింద తిన్నది బొమ్మడిలు రొయ్యాల అన్నట్టు అప్పుడు తినది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇగ తినలేను నేను
తీసుకాపోతావా పెట్టనా ఆ కాదు నువ్వు తీసుకపోతావా గిది నాది అన్ని ఆ
చెప్పండి సార్ ఇకా చెప్పండ్ ఏం విశేషల్ ఏం ఉన్నాయ్ వాతావరణం ఎట్లా నడుస్తుంది మీకే వాతావరణం
మీది కి ఎట్లున్నది
మా దగ్గర ఎట్లా ఉన్నాయంటే చూడండి మార్నింగ్ టైమ్ లో కరెక్ట్ టి ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ టైమ్లా మెల్లగా గాలి శురు డాన్డీ మబ్బు వస్తుంది వర్షం వస్తుంది సాయంత్రం ఆ గాలీ దువాన మగతుంది
ఆ
ఈ ఇట్లాగాలి తుఫానం వచ్చి వర్షం వస్తుంది ఆ ఆ మీకు ఎట్లా ఉన్నాదండి వాతావరణం
కొంచెం కొంచెం అట్లా అట్లా
ఫుల్ నిన్న అయితే బాగా వర్షం వచ్చింది మాకే అయితే బాగా అంటే బాగా వచ్చింది ఆఫ్టర్నూన్లా అవును ఈ బాగా అంటే త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ బాగా వర్షం వచ్చింది వర్షం చూస్తే వచ్చింది కానీ కొంచెం తక్కువ పడ్డధ్ కానీ ఉన్న పక్కనున్న నాళీలు మొత్తం నిండిపోయినాయి ఆ మొత్తం నిండిపోయిన నీళ్ళు అట్లా పోయింది మరి వర్షం చూస్తే అంత రాలేదు గాని బయట నుంచి వర్షం వచ్చిందది ఎక్కడో వచ్చిన వర్షం మొత్తం ఇక్కడ నాలీలు నిండి పోయినాయండి
ఇప్పుడు కూడా వచ్చేదట్టే ఉన్నది వాన మరి
ఇప్పుడు కూడా వస్తుందని వస్తయి వాతావరణం అయితే విన్నాం అ వస్తది అనుకుంట ఇవనింగ్ వరకు వస్తది రావలస్తే
వచ్చే ఛాన్స్ ఉన్నది
వచ్చే ఛాన్సెస్ ఉన్నది
మబ్బయిది ఇప్పటిక అయితే ఉరుముతుంది మరి మబ్బయి మా మబ్బయి అయితే ఇప్పటికైతే ఉరుముతుంది మరి చూడాలి మరి ఎట్లుంటందో మరి వస్తదా రాదా అనేది ఇక అది వత వాతావరణాన్ని బట్టి మనకు తెలుస్తది మన కాసేపైనంక నాకైతే వస్తుద అని నా నా నా అంచనా ప్రకారం అయితే వస్తదని అనిపిస్తుంది మరి నాకైతే
నీ అంచనపకారం వస్తదని అంటే రావచ్చు వస్తే మరి ఇప్పుడు ఏంటంటే వా వాన ఒకటే వస్తలేదు అలా గాలి కూడా కలిసేస్తాను కదా కొన్ని చిన్న చిన్న ఇల్లు ఉంటే ఏమైతనాయ అంటే ఇప్పుడు చిన్న చిన్న ఇట్లా మట్టి ఇల్లు కొంచెం టెంగా రేకులు ఇల్లు ఉంటే ఏమైదంటే కొంచెం గా
అవును
గాలిగి లేసిపోయి పాపం వాళ్ళు పరేషన్ అయితాడ్రు ఇప్పుడు మొత్తం ఒకసారి గవర్నమెంట్ నుంచి ఒక నుంచి మన వైయస్ శేఖర రెడ్డి వచ్చింది చూసిండ్ర
అవును
గాలి దూమానికి బాగా అంటే బాగా లెసిపేనై ఇ మన అక్కడ పీరులా బంగాళ లేచిపోని కొందరి రేకులు లేలిచిపోని ఇంట్లా ఇంట్లా పడుకోని ఉన్నా చూసే వరకు రేకులు రేకులేవు సెట్ కి సెట్ వెళ్ళిపోయింది అలేే ఆ అప్పట్లాగా గవర్నమెంట్ మన ఆంధ్రాది ఉండే కదా సి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఇక్కడికి వచ్చిడు కదా పర్సనల్ పర్సనల్గా నడుచుకుంటా పోయి నడుచుకుంటా ఏరియాలో తిరిగిందండి
అవునా
నడుచకుంటడా తిరిగిండు ఆయన వెనుక మినిమం ఒక వందల పబ్లిక్ ఉంటయ్ ఆయనెనుకా ఏరియాలా ఏరియాలా నడుచుకుంటా ఇల్లు ఇల్లు చూసుకుంటా తిరిగిండు ఆయన ఎక్కడ ఏమ్ పోయింది బాగా. పెద్ద తుఫాన్ వచ్చింది అది అప్పుడు మా ఇల్లు స్లాబ్ పడే ఉండే మాదేం లేదు గాన్ అట్టి రేకులు పెట్టి ఉండే మాయి. ఇంటియి ఆ రేకులు గూడా లేశిపోయినయి
అరే బాప్
మినిమం రేకుల్ లేస్తే ఎన్ని కిలోమీటర్ల పోయి పడ్డయి అంటే. ఇక్కడ ఉన్నా గూడా ఒక హాఫ్ కిలోమీటర్ ఆ కిలోమీటర్ లా పోయి రేకుల్ పడ్డయ్. గాలికి అది గూడా రాతిరి పూట అచ్చింది.
సార్ చాలా మంచి విషయం సార్ నేను మీకు మళ్ళీ కాసేపైనంకా సమయం ఇస్తాను ఓకేనా సార్.
ఓకే ఓకే ధన్యవాదములు అండి మీకు గూడా ఒక మీ సమయాన్ని కేటాయించ్ చినందుకు ధన్యవాదములు ఓకే అండి